హలో ఆ బాగున్నాండి మీరు ఎలా ఉన్నారు
బాగున్నా బాగున్నా ఏం చేస్తున్నావు తిన్నావా
లేదండి ఇంకా టైం ఉంది కదండి
ఆ బాగా మాట్లాడు నువ్ హేక్చ్చ చేయకుండా
ఇదె ఇది ఇట్లా మాట్లాడితే ఏం వస్తుంది లే తినాలి
మ్ ఏం చేసావ్ వంట
అవునా వంకాయ్ బజ్జీ బోండా ఉ
ఊహు
అవ్వా
లేనేను నేనింకా తిన్లా కాలేజ్ కి బోయి రావాలి
ఆ ఏం చేసిండారు ఇంట్లో
పుదీనా పచ్చడీ కాకరకాయ తాలింపు
ఉమ్మా
ఉ రా తినేసి పోదువు రా
పచ్చడి ఎత్కు రా నువ్ రావ్ ఎందుకు ఊరికే
వస్తాలే నీకోసం ఇప్పుడే వస్తా
రా రా తొందరగా రా చికెన్ పాప్కన్ తెమ్మన్న మా డాడీ ని తిందాం
ఉ
ఆ
బాగుందిప్పుడు మీ డాడీకి ఆ హెల్త్ అన్నీ
పర్వాలే కానీ మళ్ళీ స్టార్ట్ చేసిండు మళ్ళీ
ఉ చెప్పొచ్చు గదా నువ్వు
ఇంట మధ్యలార్ గూడా తిట్ న నేను
ఉమ్
ఏం చేయలేవ్ ఇప్పుడు వస్తావా రావా
నెక్స్ట్ మంతు మేంటర్న్షిప్ కి కూపన్ ఉంది సెన్ పోతె పోతాము వస్తావా
చెప్పు ఆ వస్తా నీతో పాటు ఆ పిల్ల వస్తుంది కధ సనా
వస్తే ఏమైంది అలవాటైంది
మరి ఇట్ నుంచి ఎట్టపోదామంటావు
అంటే అనుకుంటానామ్ ఫస్ట్ బెంగళూరు అడుత్తమయింది
నువ్వంటే అంతకు ముందు జాయిన్ అయినావు నేనా
ఉ ఏముందిలే మా ఫ్రెండ్స్ కూడా కొంతమందీ జాయిన్ కాలేదుగా వాళ్ళు కూడా వస్తా సరే మరి
ఆ ఆ సరే నేనొస్తానంటే మా ఫ్రెండ్స్ అంత ఎక్కించుకొని వస్తా
ఒకవేళ బెంగళూరు కి పోతే వస్తావా
రాలేను ఆడెట్టచ్చేగా బెంగళూరులో ఇప్పుడు కూడా మా అత్త వాళ్ పని చేస్తున్నారు మా అత్త కొడుకు వాళ్ళు వాళ్ళంతా రా పా ఆడే ఉండిపోదామంటారు
మరి ఉండొచ్చు కదా
ఈడ వైడికి స్టేడీసామ్ ఆడ తెలుగు లేదు కన్నడా ఆ
ఆడు కూడా తెలుగు కదా వాటిని తీసుకునెళ్ళు
అర్ధం కాల ఏడో వినిపిస్తాంది
అంటే ఎల్కేజి నర్సరీనే కదా వాని కూడా అక్కడ తీసుకుని
ఆడ తెలుగు లేదు కన్నడా ఏమో కానడానే ఆడ
మళ్ళీ ఇబ్బంది అయిపోతాదీ వాడికి
ఆ ఏం కాదు మీ ఆయనను కూడా తీసుకని వెళ్ళిపో ఆడే ఉండిపో
మాయని ఏడికిపోయిన అట్లా ఉంటాడు లే మాయతో పక్కన పెడితే అమెరికాకు పోయిన ఆడు అట్లా పనులే చేస్తాడు పోయి
నువ్వు చెప్పాలా
హ్మ్ యూట్యూబ్ లో చు చూసినవా ఆ పిల్ల చచ్చిపోయినదే
అవును అవును చుసిన
ఆ ఎంత బాగుందొ అసలా
చంపేసినాడు అంట వాడు లవ్ మ్యారేజ్ చేసుకొని అట్లా చంపడం కరెక్ట్ కాదు కదా కానీ ఆ బాగుంది కానీ వాడు చూసుకున్నన్ని రోజులు బాగా చూసుకున్నాడు ఆ పిల్లని
ఆ
మళ్ళీ ఎందుకు అట్లా చేసినాడో
ఇప్పుడు లాస్ట్ ఏమంటారంటే లాస్ట్ లాస్ట్కి ఏమంటున్నారంటే రీల్స్ చెయొద్దుని చెప్తే ఆ పిల్ల ఒప్పుకోకుండా చేస్తామనిందంట
ఆ అట్లంటే సరే ఒప్పుకోకుండా చేస్తాంది సరే అట్లానప్పుడు వాడు కూడా రాకూడదు కదా హ్మ్
వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈ పిల్లంటే అవ్వదంట
ఆ చెప్పిన ఒక దాంట్లో ఏం చెప్పినారంటే ఏదో వాళ్ళిద్దరు గొడవ పడతా గొడవ పడతా వాడు పొట్ చేసినాడని చెప్పినారు ఒకదాం ఒక దాంట్లో అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అంతా ఏం చెప్పినారంటే పెళ్ళి అయింది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి ఎవరికి నచ్చలేదు
అందువల్ల చంపేస్
మేము చంపేస్తాం చంపేస్తాం అనేసి వాళ్ళు చెప్పేస్తారని చెప్పి మేము అప్పటికి మా ఊర్లో పెట్టుకున్నాము మా ఊరు కొచ్చావ్ కూడ మీరు ఏడున్న కూడ మేము చంపేస్తాము నీ కూతుర్ని చంపేసి మా కొడుకుని తెచ్చుకుంటాము అని చెప్పి న్నారు అని చెప్పినారు
అందుకని మన ఇంటికాడ అంటే మన దగ్గర ఉంటే ఎవరు రారు కదా అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకున్నార కొంటే ఇప్పుడు ఎవరు రారు కదా మనకేం భయం లేదులే అని ధైర్యంగా ఉన్నారంటే ఆఖరికి వాడి చంపేసినాడు
పాపం అ పిల్ల ఒకే ఒక కూతురు అంట
ఉ అవును వాళ్ళు ఎంతమంది వాళ్ళ పిన్నిలు అట్లా ఉంటారు కదా వాళ్ళు ఐదు మందో ఆ ఆరు మందో వాళ్ళ అందరికీ కొడుకులే అందరి కలిపి ఒక్కటే అమ్మాయి
చూస రీసెంట్ గా వీడియో కూడ చేసిన్నారు ఇ ఎత్తుకని ఫిఫ్త్ మంత్స్ అంట
ఉ ఉ
ఐదో నెలా అంట
ఓ ఎంత బాధ అసార్ రెండు ప్రాణాలు అయినా వాడికి అట్లే కడుకులో వాడి బిడ్డ ఉందే ఎట్ట చంపబుద్దు అవుతది జప్పు
ఎంద ఫుల్ ఒక మట్ట ఆ బాగుంది రీల్స్ అంతా బాగా చేస్తా ఉండారు
అదే బాగ చూసుకున్నారుడు మళ్ళీ ఎంత తల రాతంటావు అ చవిసె
అర్ధంకాల
రీసెంట్గా ఒక పాప చనిపోయింది చూడు ఆపిల్లలాగే ఉంది చూడు ఇ పిల్ల కొంచెం
ఆహా
ఆ
టీమ్ లో నుంచా
ఇల
ఆ కొంచం
అట్లే అనిపించింద
ఆ ఇద్దరు బాగా తెల్లగుండారు బా అ భయమేస్తది ఏ సెకండ్ ఏం సౌండ
ఏందో సౌండ్
టీవి పెట్టింద ఏం కూడ పెట్టలేదు
బయటకి
సౌడ్ తగ్గి ఏ సౌండ్ వస్తే
అ
ఏం ఆఫీస్ కాల్ లేద్ ఏమన్న
మూస్కో
నీద్దా సౌండ్ గలగల అని నువ్ దా ఎడో స్పీకర్ అన్ చేస్ మాట్లాడ ఉంది.
స్పీకర్ ఆన్ ఆన్ చేయలేన్ దీంట్లో
ఆ అవును ఏం ఆప్షన్ లేదే
అయి అంతే గనా
ఆ
మ్ ఇంకా
చెప్పాల్ ఎంతసేపు మాట్లాడాల్ దీంతా
నువ్వు
ఆ
వాడేం చేస్తున్నాడు
ఫోన్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు దీంతో లాభమేమి
మీ డాడీ
ఆ
మీ డాడీ మీ డాడీ వచ్చినాడా అంటున్నా
ఇంకా రాలా
జ
ఆ
తాతా మీ అవ్వ మంచిగున్నరా
లేద్ అవ్వుంది. తాత ఇంకా రాలా
మ్
ఆ
వాళ్ళైతే
ఏ వాయిస్ కట్ అవుతుంది.
ఇప్పుడా
యాడో ఇన్పడ్త ఉంది.
ఇప్పుడు కూడానా
ఆ
ఇప్పుడు ఓకే నా ఇన్పిస్తుంద్ బాగా వాళ్ళు అదే అమ్మాయి వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళంతా వాడిని కూడా చంపేస్తాం మేం వొదలము
ఆ అంటా అన్నారు. పోలీస్ వత్తులు చెప్తా ఉన్నారులే
మ్
ఇన్న
వా అసలు వాడే అంట తెల్సా నాకా పిల్లక వాళ్ళ రీల్స్ చూసి సి నాకా పిల్లే కావాలి నేన్ ఆ పెళ్ళి చేస్కుంటా, ఆ సచ్చిపోద్ అని చెప్పి ఒక సారి సూసైడ్ కూడా చేస్
అంత చూస స్వామి ఏం తినది
నేనైతే ఫస్ట్ షాక్ అయినవ వీళ్ళేమైన ఫేక్గా పెట్టినారేమో అనుకున్నా ఫస్ట్ వాళ్ళ మెయిన్ ఛానల్స్ ఉంటాయి కదా వాళ్ళ ఛానల్లోనే పెట్టిన్నారు ఇట్లా చనిపోయింది అనేసి బల్లే బాధేసింది నిజంగా ఓ రీసెంట్గా వన్ వీక్ బ్యాక్కు వాళ్ళు వీడియో అప్లోడ్ చేసి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అని చెప్పి సెలబ్రేట్ కూడా చేస్తాన్నారు అవునా
అంతా చేసుకోనడి ఇది ఏందో అసలు అర్ధమే కాలేదు పాపలకి ప్రెగ్నెంట్ అయినప్పుడు అదే పొట్ట మీద ముద్దు పెట్టిండు
ఉ మీరు సడన్ గా ఎందు కట్టు చేసినారు
మొఖం ఉబ్బిపోయిండేదా వే హాయ్ బ్రోస్ దగ్గర కోపి కోసేసి సిడాడు
అవును చూసిన ఫోటో
ఆ పెట్టిన్నారు యూట్యూబ్ లో
పెట్టినారా క్లారిటీగా
అప్పుడు పేస్ కూడా పెట్టినారు
అది ఫేస్ తెలిసు అంటే తగిలి వాడు చంపేసినట్టు వీడియో నేను చూడలా
ఆ పోస్టు మా పట్టం చేసే దగ్గరికి వెళ్ళినప్పుడు అది కూడా పెట్టినారు లావు ఉంది కొంచెం మనిషి దాంతో ఉబ్బిపోయండు అది బాడీ
మూడు
అ రీల్స్ లో సన్నగుంది ఈ పోస్ట్ మ మటమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ దీనిపైన వేసినారు ఆ పిల్లను అబ్బా ఆ
అది వాళ్ళు ఈరోజు ఈరోజు తెలుసుకున్నారంట నైట్ ఎప్పుడో జరిగినట్టుంది ఈ రోజు కనుక్కున్నారంట
అయితే వాళ్ళు బోయి డోర్ తట్టినారంటే ఎవరు కానీ వాళ్ళు తీయలేదంట మలపోయి చూస్తే చనిపోయిన్నా
హు
అ
నేను పోయిన అమ్మ
ఆ బస్
హు పాపం నిజంగానే అయినా అ పిల్ల అ తా లవ్ చేసి పెళ్ళి చేసుకుంది
ఇది బాగుంది
హు లవ్ చేసి పెళ్లి చేసుకొని ఎంత దాకా వచ్చింది చుడు
అవును
సరే ఉండు
ఆ
హు
సరే
హు సరే బాయ్
ఆ
హు